హలో
హలో ఆ వినిపిస్తుందండి
చెప్పండి నేను ఇందాకా అదే ఏం చేయట్లేదండి అతే పైన కూర్చు బాగా మంచి క్లైమేట్ ఉంటే కూల్గా ఇంకా కింద రూమ్లో మా ఫ్రెండ్ సాంగ్స్ వినుకుంటా ఉంటే ఇంకెందుకు అమ్మాయినిది ఇగ ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేనే పైకి వచ్చేసా కూల్గా
గ్లెండి
ఇది క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటూ వ్యూని మాట్లాడుతా ఉన్నా మీతో ఉహు
బాగుంటదండి చల్లగా అంటే మబ్బుల పర్లేదు బానే ఉంది
ఉ ఇంకేంటండి
చెప్పలండి మీరే
నా వైపు నుంచి ఏమి డిస్టర్బ్ రావట్లేదు కదా అంటే గాలి సౌండ్ అవిమంత రావట్లేదు
ఆహా ఏం రా ఏం రావట్లేదు అండి
నేను కింద స్టెప్స్ ఆ ఇది పైన ఉంటది కదా స్టెప్స్ ఇట్లా దానికి గోడ కట్టింటారు తింటారు కదా దాని కింద కూర్చొని మాట్లాడు తున్న అనమాట
అవునా ఏం లేదు లేండి డిస్టర్బ్ ఏం లేదు
ఆ ఇందాక పైకి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు నార్త్ వాళ్ళు అనుకుంటా నేను ఓ వాళ్ళు సడన్ గ వచ్చింటే ఇట్లా కింది కొంగి చూసానా ఆ అమ్మాయిలు చూసి నవ్వుతున్నారు ఏంటి ఇలా ఇక్కడ ఇలా కుచ్చుంది అని
అ
మ్మ్ నేను ఇందాక మీకు ఒక స్టోరీ చెప్పా కదండి నిన్న ఎక్స్పీరియన్స్ గురించి
అవునవునవును ఆ
నాకు ఆ సిచ్యువేషన్ లో ఏమనిపించిందంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళిన నేను నా ఫ్రెండ్ కి అడిగి రా వెళ్దాం ఆ అమ్మాయికి క్లాసులు ఏం లేదు అని అని చెప్పేసి వీకెండ్ క సాటర్డేనేసి అడిగ రా రా వెళ్దాం అంటే లేదు లేరా నేను రాను నువ్వు వెళ్ళు అనింది
మ్మ్
సర్లే అని చెప్పేసి నేను పోయినా పోయినాక నేను ఒక్కదాన్ని ఆ లోన్ గా ఫీల్ అవుతున్నా ఇది ఎవ్వరు లేరుని ఒంటరిదిగా ఫీల్ అవుతున్నా కానీ అట్ల అన్ని అబ్జర్వ్ చేస్తాను వాళ్ళ షాప్లు వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు ఎట్ల ఏమి అన్ని అబ్జర్వ్ చేస్తున్నా తర్వాత నాకు ఎవరో కూడా తెలిదు వాళ్ళు పాపం వాళ్ళు ఎంత మంచి మాట్లాడి నాకు ఎంత బాగా కాన్వర్సేషన్ చేసి ఆ కూర్చోడానికి ప్లేస్ ఇచ్చి చైర్ ఇచ్చారు తెలుసా అది కాక మరి ఎంత ఎండబడుతుంటా మేము అక్కడ ఎప్పుడు షాప్ పెడతారు మరి షాప్ లేకుండే
ఆ
ఆ గొడుగు నిండి దేవుడు నా కోసం నాకు ఎండ పడుతుందని చెప్పేసి గొడుగు ఏమన్న పెట్టించేలాగా చేసాడా అని ఇదొక తాట్ అనమాట నాకు
నండి నిజంగా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనుకుంటాం గాని అది ఏదో విధంగా దేవుడే చేస్ స్తడండి ఖచ్చితంగా అదైతే
మ్మ్ అప్పుడు నాకు ఏమనిపించిందంటే నేను అందరి కోసం వెళ్తాను అందరి కోసం నేను ఉంటాను బట్ నాకు కోసం ఎవరు రాలేదని నాకు నిజం చాలా ఫీల్ అయ్యండి నిన్న ఒంటగా కూర్చొని ఆలోచిస్తుంటే చర్చ్ ఉంద అనమాట చర్చ్ ఇలా ఇలా చూసుకుంట ఆలోచిస్తూ ఉన్నా నేను అందరి కోసం వెళ్తాను నా కోసం ఎందుకు ఎవరు రాట్లేదు అని బట్ నేను నా నా అని ఎవరినైతే అనుకుంటానో వాళ్ళు నా కోసం రాకపోయినా నేను ఎవరు తెలియని వాళ్ళు కూడా నాతో మంచిగ మాట్లాడుతున్నారు తెలుస అసలు
అ అదే కద
ఏ నవ్వుతూనే ఉన్న తెల్స్
తెలియని వాళ్ళని నిజంగా మనకి ఏదైనా సహాయం చే అంటారు తెల్సినోలు చేయరాండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తనే చెప్తార నేనైతే
అవునండి నిజమే అసలు నేను అడిగే ఆ అమ్మాయికి వరకన్నా ఉంటే సరలే రాకుంటే అంటే ఏమన్నా అనుకోచ్చు బట్ వర్క్ కూడా లేదు తను రాలేదనేసి కొంచెం ఫీల్ అయ్యా మళ్ళీనేన్ అనుకున్నా ఏమోలే వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఏమన్నాంటే లేదు అమ్మ ఏమన్నా వెళ్ళమని చెప్తది అని అని చెప్తది మరి ఏం రా అంటే ఏం లేదు దగర రాాదనిపించట్లేదని సర్లే తనకి ఇంట్రెస్ట్ లేదేమో ఎందుకు ఇబ్బంది అనేసి అంటే తన తప్పు కూడా కాదు ఆ పిల్లకి ఇష్టం ఉంటెస్తది లేకపోతే లేదు నేను ఆ పిల్లని ఏం తప్పనట్లేదు కానీ మనం అలా చెయ్యాం కదా ఒకవేళు అడిగినంటా వెళ్తుండేవాళ్ళ మేమో అలా అనిపించిందాన్మాట
మన మానమీదే చేయసేమంది నేను కాని మీలాగే మనం అడుగు తేనె మనం ముఖం మీద రామన్ చెప్పలేము పోతాం ఎట్లున్నా ఎవర ఏమన్నా ఇంట్లో వాళ్ళు తిట్టిన్నా కూడా వాళ్ళు అట్లా చేయలేరు వాన్కోసం
అ అంతే కదా న ఇందాక మరి నై అంటే ఇ చెప్పా కదా ఇట్లా జరిగింది ఆ అంబ్రెల్లా అని చెప్పేసి అదే గొడుగు కింద కూర్చున్నాను తర్వాత చైర్ ఇచ్చారు కూర్చోడానికి మంచి మళ్ళీ నా ఫోన్లో బ్యాటరీ లేదని పవర్ బ్యాంక్ ఇప్పచ్చుకొని పెట్ న్నాం నిజంగా నేను వాళ్ళ పవర్ బ్యాంకు మాత్రం నా ఫో స్విచ్ ఆఫ్ అయిపోయిదండి ఆఫటర్నన్ క స్విచ్ ఆఫ్ అయిపోయింది నా ఫోన్ ఇంకా మన దగ్గర చేతిలో క్యాష్ కూడా లేదు మన అంతా ఇప్పుడు ఫోన్ పే
ఓను ఆ అదే అదే
ఆ అది అండ్ ఇంకొకటి ఏంటంటే నిన బానే జరిగిందండి డెక్ కబట్ కాళ్ల్లోప్పుడు మాత్రం భారీగా వచ్చినాయ అనమాట ముస్సులోలకి కూడా ఈ నొప్పులు రాదమ నాకు వచ్చినట్ నొప్పులు చాలా చాలా అసలు నొప్పులు నిల్చున్న కుడా అవ్వలేదు నాకు అంటే అల్వాట్లు లేదుగా అంతా లాంగ్ మనకు నడవడము అంతా
వునండి
అందుకనేసి మళ్ళి నైట్ యాక్చువల్గా మా ఫ్రెండ్ది చెప్పా కదా మీకు చెప్ప చెప్పా అనుకుంటున్నా మ్యారేజ్ ఉంది అని చెప్పేసి
అవునవును చెప్పిరి చెప్పిరండి అవును
అందుకని చెప్పేసి నా దగ్గర లెహెంగాస్ ఉన్నాయి కాని అంత గ్రాండ్వి లేవు అనమాట అందుకని చె చెప్పేసి మా ముస్లిం ఫ్రెండ్ కంబాలంది అమ్మాయి ఇంట్లో ఉంది సర్లే అని చెప్పేసి అమ్మాయికి కి అరే ఏమన్నా లెహంగా అదే హాఫ్ సైస్ లెహెంగాస్ ఉంటా తీస్కురారా మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది అని చెప్పి ఇప్పుడు మనది కాదు కదండి మనం కొన్నికి మన ఫ్రెండ్ది ఎందుకు కొత్తది కొనాలి అందుకు తెమ్మని చెప్పారు ఉంటే తీస్కురారా అని ఆ పిల్ల దగ్గర చాలా ఉనై ఆ పిల్ల మార్నింగ్ వచ్చేసి హ ట్రై చేస్తా అని చెప్పి సిక్స్ ఓ క్లాక్ కి మెసేజ్ పెట్టింది ఈ రోజు మార్నింగ్ మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ ఏమట్లా వచ్చేసి లేదు రా సారీని తీసుకురాాలేను ఇక్కడ ఉంటే తెస్తుంటే బ్యాక్ అక్కడ నువవు ఉండే దగ్గర తీసుకురావాలంటే కష్టం ఇష్టం రా అనింది నేన్ తే ఇదే నేను హట్ అయితా ఎందుకంటే ఇప్పుడు నా బట్టలు ఉన్నాయినుకోండి నేను ఓపెన్ డేర్ అనమాట తీసుకో ఎసుకుని ఎక్కంటే ఎస్కో అంతే కాని నచ్చినవి తీసేసుకో ఇంటికి కూడా తీసుకెళ్ళంది నా బట్టలు తీసుకెళ్ళిడి ఇప్పుడు నా బట్టలు తీసుకెళ్తే వాళ్ళ మమ్మీ వచ్చదా అండి ఇంటికి తీసుకెళ్తే, వాళ్ల బట్టల్ కస వచ్చేప్పుడే అరుస్తారా నాకైతే ఎంత బాధ అనిపించింది తెలుసా నేనయితే అందరికస్త, స నాకు ఎందుకు నా నా వరకు వచ్చేటప్పటిక, ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు ఆ ప ఆ ఊర్లో ఉన్న ఒకటిే వేరే ఊర్లో ఉన్నా కూడా ఒక, క తెలియకుండా అంటే అమ్మ వాళ్ళకి తెలియకుండా ఎందుకు చేయాలి అద ఏమన్నా తప్పు పనా,
అదే కదా
నాకైతే బాధ అనిపించిందండి చాలా నేనైతే అయిే అమ్మ కూడా ఏమనది మా మమ్మీ కూడా సల్లలే వేసుకుంటారు కదా వేసుకొని లే, ఆ మంచిగా ఉంటారు కదా అనేసి అంటది. అంటే అందరికిీ ఎపోవచ్చు బట్ సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా మన క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళకి ఇస్తామండి నాకు బాధ అనిపించి నా పిల్ల నాకు మెసేజ్ చేసిందా. లేదురా సారీ తీసుకురాలేను ఇక్కడంటే తెలుస్తుంటే నువ్వు అక్కడ దూరం ఉన్నాక తీసుకురాలేనుంది. సరే సర్లే అనుకోని ఇంక నేను ఇ రిప్లై కూడా నాకుేమి ఇయ్యాలినుకు. పిస్ట్ నాకుఆర్గి కూడా చేయాలనిపించలేదు నే ఏం చెప్పాలని అనుకోవట్లేదు ఆ పిలతో ఇంకా. మరి ఇంకొక అమ్మాయి ఉంది.
మనం ఎంత చెప్పినా వాళ్ళు మారాలన్నప్పుడు మనం చెప్పుకోకుండా ఉండి సైలెంట్గా ఓకే అని ఒక్క మాట అంటే అయిపోతుందండి ఓకే.
ఓకే అని కూడా నాకు చెప్పాలి ఎందుకంటే ఐ నాట్ ఓకే నాకుఒకే కూడా చెప్పాల అనిపించట్లేదు నా అది లాస్ట్. టై మో వాటర్ బాటిల్ పగలు కొట్టిందండి కొత్త బాటిల్ తీసుకొచ్చిన అమ్మాకి, ఏదో ఇది నేమింగ్ సెరిమోనీ కి ఇచ్చినారా అండి ఇంటి ముందు రావాాలు. ఫంక్షన్ చేసాడు పిల్లోడికి అప్పుడు బాటిల్స్ ఇచ్చారు నాకు బాగుంది కదా. క్యూట్ గా తీసుకో చ్చ అట్లనే ఎత్తి పెట్ట ఇంక పిల్ల కిందికి వెళ్తుంటే వాటర్ తీసుకురాపోరా అని చెప్ప. తీసుకొచ్చింది ఇప్పుడు మీరు పక్క వాళ్ళ వస్తువులయితే ఎంత జాగ్రత్త పెడతారండి.
ఆ అవునండి.
తీసుకెళ్ళలింది వాటర్ పట్టిందింటేవెరేమ్మకి ఇల్ దెబ్బేసినట్టు పగిలిపోయింది. ఒక్కసారి కూడా బాటిల్ చూసి ఒక్కసారి కూడా నోట్లు పెట్టుకోలేచ్చు తెలుసా ఆ బాటిల్ని. పగలు కొట్టింది మొన్న సీరంబాల్ పగలు కొట్టేసి నేను ఏమ అనలేదు మెసజ్ చేసింది నా ఆఫీస్కి వెళంటే మెసేజ్. సింది సారీ రా బాటిల్ పగ్గి, పోయింది సిరం బాటిల్ నేను డాడీకి అడిగి అమౌంట్ వేయించుకొని నేను వేస్తాను రా, నేను బ్రో నిన్ను అడగట, లేదు నేను ఇయ్య మని అడగలేదు నేను ఏం అనలేదు నేను నాన్నకి అడిగి వేస్తాడలే అన్నారు నాకు కో ప్పం మచ్చది. రెండు వందల రూపాయలుంటుందండి నాన్న అడిగేయడం ఏంటి. ండి అది నాకు అర్థం కాదు ఎంత అవతరం మనిషి అని చెప్పవాలా నేను ఇనుక.
అదే కదా ఏ ఆ దసం పడిపోయింది సరే సారీ రా ఏదోళ్లి బాయ్ మిస్టేక్. పడిందన్న ఒక రకం మళ డాడీ కేపిచ్చి.
అదే నేను అడగు అడగట్లేదు డాడీ తంటే నాకు ఎంత. ఎంత బాధ కాదండి అసలు రెండు వందల రూపాయలు డాడీకి అ వేయ వేయడం. తన్ మరి విస్తత్రం కాకపోతే బ
కొంతమంది మనకు చెయలేండి మనమే అంద కిన్న విన్నోడి మనం చేసాముని మనం.
ఉ నేను వసం. అమ్మకు చెప్తా పను చెప్తామా అమ్మ అడిగిని తీసుకెళ్తున్నామని తీసుకొచ్చేస్తా అంతెేల్వా. ఇంకొక అమ్మాయి వెళ్ళింది ఆ అమ్మాయి. చేసినాయ్ అనుకో ఆ అమ్మాయ్ కొంచెం లావు ఉంటది బట్ నేను ఆ అమ్మాయ్ కి కాల్ చేసి నేనే ఎప్పుడు నిన్ననే వెళ్ళింది అమ్మాయి నేను మార్నింగ్ దిగింది బస్ ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్ దిగింది నేను నైట్ మెసేజ్ చేస్తాను లెవెన్, టెన్ క అట్లా చేసింటే కాల్ చేసింటే ఆ సరేరా తీసుకొస్తా అని చెప్పి ఆ పిల్లది ఒకటే ఉందంట లేహంగా అదే హా సారి చూపించింది ఇది ఒకటే ఉందిరా ఎప్పుడు నేను ట్టళ్నప్పుడు తీసుకున్నాను తీసుకో తీసుకొస్తాను వేసుకో తీసుకొస్తాను అంటే చాలా బరువుంది బాబ వాళ్ళ మమ్మీ ముందర చూపిస్తుంది తెలుస పిల్ల అన్ని ఓపెన్ చేసి అసలు పేరెంటింగ్ అంటే అలా ఉండాల అండి ఏమైనా హెల్ప్ చేయాలని అంటే పక్కన వాళ్ళకి ఫ్రెండ్స్ కి సర్వే అమ్మ చెయ్య అన్నటుటున్నారు కానీ భయపడుకుంట చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు.
కదాండి
నాకు కలిసినప్పుడును కూడా అలాని చెప్దం అనుకుమాట నేను చెప్పలేదు నేన్నో అని చెప్పలే అదే నాకు ప్రాబ్లం అనమాట.
ఆ సేమ్ అండి నేను గాని న్నో అనే మాటనే రాదు. అది నేర్చుకోవాలని అనుకుంటాము అని అది రానే
చేలా లేదు మనం అహ మనం మనం వల్ల కాకపోనా సరే చేస్తాం లేని మాట ఇస్తాం కదా మనం మనల్ని కొట్టుకోవాలి అంతే ఇంక.
అదే కదండి అల్తను తీసుకొస్తుందండి
ఆ ఇంకొక అమ్మాయి తీసుకొస్తా అని చెప్పిందండి. అది సెట్ అవుతుందో లేదో చూడాలి. అది ఎప్పుడు ఆపిల్ల ఇంటరు దంట చూడాలి మరి ఉ ఏం చెయాలండి ఇంకా నా దగ్గర లెంగాస్ ఉన్నాయి బట్ నా బెస్ట్ బస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ కదా ఇంకొంచెం మంచి గ్రాండ్ కనిపిస్తాము. లైట్ గా ఎందుకు అని చెప్పేసి నాగ్గరే అని అంత గ్రాండ్ లేదు. గ్రాడ్ ఉటువంటి నే ఆల్రెడీ మరేజేస్ చేసుకోన్నా మనకు తెలుసు కద ఇంక అమ్మాయిలు ఒకదానికి వేసుకొని ఇంకొదానికి వేసుకోం మనం ఆ అది ప్రాబ్లం ఇంకా అక్క వాళ్ళుకడిగితే ఇస్తారు మొన్న మా అక్క కూతురది వేస్ కంటి నేన లేహంగా బాగుండ అనమాట. టాఫ శారీ అక్క వాళ్ళ దగ్గర శారీస్ బావుంటాయండి. చాలా బావుంటాయి బట్ అంత మంచి మంచిని ఏ నేను వేసుకుంటే మళ్ళీ పెళ్లికుతూరు కన్న నేను అందంగా కనిపి తనేమో అని అమ్మ చెప్తది ను మేమమ్మా ఇలా ఉన్నా బావుంటావు అంటుంది ఆ అమ్మాయిన్నన్ని సరే అండి మరి బాయ్
ఆ సరే అండి బాయ్